హలో
హలో
నమస్కారమండి
నమస్కారం అండి
ఎలా ఉన్నారండి బాగున్నారా
ఆ బాగున్నామండి
ఆ బాగున్నామండి ఏం చేస్ స్తున్నారండి తిన్నారా ఆ
కే తినేష
అవునా మ మరేం కరి చేసుకున్నారండి
ఆ ఈరోజు పొద్దున ఆ పప్పేసినామండి పెసరపప్పు చారు ఇప్పుడేమో ఆలు ఫ్రై చేసుకున్నామండి
ఆహా
మ్
మేము చికెన్ మాది చికెన్ అండి ఈరోజు
అ
చికెన్ ఇంకా బగార్ రైస్ అండి ఊ మనం ఈరోజు పల్లెటూర్లు పట్టణాల గురించి తెలుసుకుందామా అండి
ఆ ఓకే అండి తెలుసుకుందమ్ అండి
మీకు ఏది ఇష్టం అండి పల్లెటూరా పట్టణాల
పల్లెటూరు అంటేనే ఇష్టం అండి నాకు
నాకు కూడా పల్లెటూరు అంటేనే ఇష్టమండి ఎందుకంటే అక్కడ ప చక్కని వాతావరణం పచ్చని వాతావరణం ఆ మన కాల్వలు చెరువులు మంచి పీల్చుకోవడానికి మంచి గాలి అవన్నీ ఉంటాయి కదండి
అవునండి చాలా బాగుంటాందండి పల్లెటూరులో కాలుష్యం వస్తుందండి మంచి మంచి పొల్యూషన్ వస్తు సౌండ్ ఉండదండి మంచి స్వచ్ఛమ గల ఉంటది అక్కడ
అవునండి అదే మన పట్టణాల్లో అయితే ఆ అవును పట్టణాల్లో అయితే అసలు మొత్తం ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషన్ పొగ అంతా అలా ఉంటదండి అసలు ప్రశాంతంగా ఉండదు ఎక్కడ చూడు వాహనాలు వాటి నుచలి వచ్చే పొగలు వాటి వల్ల ఆరోగ్యాలు కరబ్ అవడం చెట్లు నాశనం అవడం ఇట్లాంటివి మనం చాలా చూస్తున్నాం కదండి
అవునండి చెట్లు వేసుకోవాలండి ఎక్కడైనా జన్ ఆక్సిజన్ ఇస్తుది మంచి
అవునండి మళ్ళీ పట్టణాల్లో ఆ పట్టణాల్లో అయితే అతే అసలు చెట్లు కనిపించడమే లేదండి రోజుల్లో అన్ని చెట్లు కొట్టేసి భవనాలు అవి ఇవి కడుతున్నారండి రోడ్లు వేస్తున్నారు షాప్ డుతున్నారు
అవును
కానీ పల్లెటూర్లలో అయితే అలా కాదండి ఎక్కడ చూసినా పచ్చదనం రైతులు పొలాలు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి
అవునండి చాలా అక్కడి తిస్తే ఆ వాతావరణం చూస్తే మనసు ప్రశాంతంగా అనిపిస్తుందిండి చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ లోకే అక్కడ వాతావరణం చుట్టు పచ్చడి పొలాలు మ వాటరు వాటర్ వస్తంటే నీళ్ళు వస్తాంటే మంచి అ ఇస్త బాగుంటాయి అంద అక్క అందరు ఆ రైతులు చేసే పంటలు వాళ్ళ పనులు బాగుంటాయి అట్లా వాళ్ళంత కష్టం వాళ్ళకి మనం మనకి ప్పు అన్నం పెడతుాంటంటే రైతుల వాళ్లనే కదండి వాళ్ళు ఎంత కష్టపడుతారు వాళ్ళని చూస్తే అర్థమయిపోతడి అక్కడ
అవునండి కానీ వాళ్ళకైతే గుర్తింపు లేకుండా పోయింది రైతు అంటే చిన్న చూపు చూస్తు
అవునండి నిజము అవును
ఉ ఉమ్
వాళ్ళు వాళ్ళ కష్టపడుతేనే కదండి మనం అన్నం తింటున్నాం
ఆ అవునండి నిజ
వాళ్ళకంటూ ఒక వాళ్ళకంటూ గుర్తించలి గుర్తు గుర్తు తిం పండు ఉండాలండి వాళ్ళకు అసలు మనం అంటూ ఇట్లా ఉన్నాంమంటే వాళ్ళ వాళ్ళ కష్టమే మన మనల్ని కి కడుపు నింపుతుందండి కదా
అవునండి నిజమే మీరు చెప్పేది నిజమే అండి
వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండాలి పాపం
అవునండి పట్టణాల్లో ఇప్పుడు పల్లెటూర్లలో అయితే మనం ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే పిలవకపోయినా కూడా మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళొచ్చి సహాయం చేస్తారు కానీ సిటీల్లో అయితే పిలిచినా కూడా అసలు రారండి పిలిసినా కూడా ఏదో వత్ వచ్చి తినేసి వెళ్ళడం అలా చేస్తారు అసలు మనకి ఏం సహాయం చేయరు పల్లెటూర్లలో అయితే పిలవకముందే వీళ్ళంతా మనవాళ్ళు అనుకొని సహాయం చేస్తుంటారు కదండి
ఇట్లా వాళ్ళకి మన అనే మన్ మనం సాంప్రదాయం మంచిగా తెలుసది అండి వాళ్ళకి కలుపుకుంటారండి మనుషులని మంచిగా కలుపుకుంటారు
అవునువును నిజమే అండి
రిలేషన్ తోని మంచిగా కలుపుకుంటారండి సి ఊర్లల్లో
అవునండి కానీ పట్టణాల్లో అయితే అలా అస్సలు కాదు పిలిచినా కూడా రారు అసలు మనని మనం ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాం అది ఏం పట్టించుకోరు ఈ వాళ్ళ పనుల్లలో వాళ్ళే మునిగిపోతూ ఉంటారు అసలు వాళ్ళకి ప్రేమనురాగాలు బంధాలు అవి ఏం తెలు ఏ వండి అసలు
అవునండి అక్కడ అన్ని పనులల్లో ఆ మా వాళ్ళు కూడా పాల్గొంటారండి ఊళ్లో కానీ ఇక్కడ మనమే ఇట్లా మన మా వాళ్ళకు ఏంది అట్లా అని ఉంటదండి ఆ సిటీలో కానీ అట్లా ఉండదు అందరు కలుపుకోలుగా అన్ని పనులు ఏసుకుంటారు చాలా పిచే పద్ మంచిగా కలిసి మాట్లాడుకుంటారు మంచిగా విలుచకుంటారనీ గట్లా
అవునండి ఇక్కడనైతే అసలు ఈ రోజుల్లో పల్ సిటీలలో లు అయితే ఎదురుదురుగా నిల్ కలిసిన కూడా చూసి చూడనట్టు చూసిన కూడా తెలిసిన వాళ్ళైనా పలకరియకపోవడం అసలు మనల్ని పట్టించుకోరు కూడా పట్టించుకోరండి
అవునండి అటు మన కొత్తగా అయితే ఎప్పుడు వచ్చిర్రు బాగున్నారా? అల్ బాగున్నారా ఇల్ బాగా ఉన్నారా? అని మంచిగా పలకరిస్తారు ఊళ్ళల్లో అలా పలకరింపుకే మనసు అంతా మ ప్రశాంతంగా అనిపిస్తుందండి
అవునండి నిజమే
పంపిస్తది
అవునవును
వ అస్సలు పట్టించుకోరు ఎవరా మీరు అన్నట్టుగా తెలిసినా కాగానీ తెలినట్టు పక్కపోడి వెళ్ళిపోతారు
అవునవును అసలు మన మొహం కూడా చూడకుండా వెళ్ళిపోత్ తరు వళ్ళు ఉహు మళ్ళీ పల్లెటూర్లలో అయి పల్లెటూర్లలో అయితే మంచి గ అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం ఆ పిల్లలందర ఆడుకోవడం ఇంకా పిల్లకి పిల్లలు బ పిల్లలయితే మంచిగా బయటికి వెళ్లి ఆడుకుంటారు అదే పట్టణాల్లో పిల్లలయితే మొబైల్ ఎల్ ఫోన్స్ ట్యాబ్స్ అవి ఇవి అంటూ మొత్తం వాటికే అలవాటు పడిపోయారండి అస్ అసలు బయట ఆటలే మర్చిపోయారండి ఉ అసలు అప్
చిన్నప్పుడే ఆటలు ఇప్పుడు పిల్లలు ఆడ ఆడదాం అంటే కూడా వాళ్ళకి తెలుస్తలేదు అప్పటి ఆటలు ఆ రోజులు ఆడుకున్న ఆటలు వీళ్ళకి ఇప్పుడు పిల్లలకి ఏం ఆడాలో కూడా వాళ్ళకి తెలియదు ఓన్లీ ఫో సెల్ ఫోన్స్ వీడియో యోస్ అవ్వే రీల్స్ అవే సరిపోతాయిండి బయట ఆటలు అన్నది వాళ్ళకి తెలుస్తలేదా అస్
అవునండి అసలు బయటికి వచ్చి ఆడడమే లేదండి విల్ అయితే నేనైతే పిల్లల్ని బయట ఆడడం చూసి ఎన్ని రోజులైందో అదే ఊర్లలో అయితే మంచిగా బయటికి వెళ్ లి బయట స్వమైన గాలిలు వాళ్ళకి బయటి ప్రపంచం తెలుస్ ఎలా ఉంటారు ప్రజలు అది ఇది అని తెలుస్తుంది కానీ పల్ ఆ సిట్ టిల్లో పిల్లల అయితే అసలు బయటికి వెళ్లారు అది ఏదో గదిలోనే మొత్తం బంధించినట్టు అల్లనే ఫోన్ ఫోన్ చూసుకుంటూ ట్యాబ్ చూసుకుంటూ ఇంకా కొత్త కొత్తగా ఏవేవో ఇంకా అన్ సిటీ లో పిల్లలకైతే ఇప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు సెల్ ఫోన్లు కొనియడము కో పెద్ద పెద్ద ట్యాబులు టీవీలు కొనియడము
అవునండి ఊళ్ళలో పనులున్నీ వస్తాయి అన్నీ పిల్లలకి కానీ స్టిల పిల్లలకి అసలు ఏం పనులు రావండి వాళ్ళు చేయడానికి ప్రయత్ ఇబ్బంది పడతారు ఊళ్ళో పిల్లలకి అన్ని పనులు వస్తాయి ఇంట్లా ఇలా మమ్మీకి హెల్ప్ చేస్తారు అన్ అన్ని పనులల్లో హెల్ప్ గా ఉండదు సిట్ టిల్లా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడతారు నేను చాలా చూసిన అయ్యా ఉ
అవునండి నిజమే
అట్లా పెంచుతారు వాళ్ళ పిల్లలని అట్లా దారాభంగా వేయించరండి కొంచెం కష్టమైన ఒక పద్ధతిగా పెంచుతారు ఊళ్ళల్లో తిన్ తిన్ తిన్కా తినకుండా వాళ్ల కష్టపడి వాళ్ళ పిల్లల్ని ఇట్లా ఒక అప్ ఒక స్టేజ్ ఉంచాలని పట్టుదలతో మంచిగా వాళ్ళ పిల్లలు వాళ్ళ కష్టం అంటే తెలుస్తాది మన సిటీలో వాళ్ళ పిల్లల కి కష్టమంటే తెలవకుండా పెంచుతారు అట్లాంటి వాళ్ళకి ఏం పనులు రాక క గారాభమై అట్లా అట్లా అట్లా అలవటు అయిపోతారు ఇగ
డి అది కూడా నిజమే అసలు సిటీలలో పిల్లలకి ఏం పనులు రావు అదే పల్లెటూరులో పిల్లలు చిన్న చిన్న చిన్న పిల్లలు కూడా ఏం మాన్ బిందలు బిందలు మోసి క పోవడం ఉడవడం మార్నింగ్ ఏ లేసి ఇంకా కొందరు కొందరైతే వయ్ వంటలు కూడా చేస్తారు
అవునండి తెన్ని అస అయితే పనులన్నీ చిన్న చిన్న పనులు వాళ్ల మమ్మీకి గిన్నెలు తోమేయడం ఊడవడం ముగ్గులు పెట్టడం మాల్కు వెళ్ళడం అవన్నీ వస్తాయి అదే సిటీల పిల్ల వాళ్ళ ప్లేదు వాళ్ళు ఆక్కకోవడానికే ఇబ్బంది పడతారండి
అవునండి
దానికి వాళ్ళ వాళ్ళ డ్రెస్సు తీసుకొని వేసుకోవడానికి ఇబ్బంది పడతారు మమ్మీ ఉండాలి
ఉం దేనికైనా ఉండాలి పేరెంట్స్ అని వాళ్ళు అలా చేస్తారు అసలు
ఆ ఊళ్ళళేమో నీ పిల్లలతో పాటు వాళ్ళు కూడా మమ్మీ వాళ్ళు కలిసి పని చేేసుకుంటారు
ఆ అవునవును
లలా సిటీలల్లో వాళ్ళ ఏమో కల్చర్ వేరే పిల్లలు వాళ్ళ పని మనుషులతో పని చేప్పిచ్చికునుడు అట్లా అలవాటయి ఆ పిల్లలకి పనులు రాకుండా పోతాయి
అవునండి నిజమే అసలు ఈ రోజులలో ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం కదా
అవునండి అప్పటి రోజులు వేరే ఇప్పటి రోజులు వేరండి
అవునండి నిజమే
అప్పటిది బాగుందంట ఇప్పుటది బాగాలే అసలు నా కదండి పిల్లలు వాళ్ళ వాళ్ళ పెరుగుదల వాళ్ళన్ని అప్పటిది బాగుంది ఇప్పుడుకి పిల్లలు మొత్తం మొత్తం సెల్లులు ల్యాప్టాప్ల కే అవి కే మొత్తం అంకితం అయిపోతారు అసలు భయ పిల్ల ఎట్లుండాలి అన్నది వాళ్ళకి తెలుస్తలేదు ఇట్లా పేరగాలి అనేసి ఇట్ల అందరినీ కలుపుకోవడం అవి పిల్లలకి
ఉం మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలండి
థ్యాంక్స్ అండి మీరు కూడా మా ఆ సమయాన్ని మాకు కోసం ఆ అనుకూలించ మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాల అండి
ధన్యవాదాలండి
ఓకే